ఉహ్ చెప్పాలే
సరే ఉహ్ ఓ
హలో
వినిపియట్లే
ఇంపిసుంది నీకే ఇన్పిసలేదు నా వాయిసు
ఉహ్ నువ్వే ఫోన్ మాట్లాట్ లేవ్
ఆ
ఏదన్నా మూవీ చెప్పు చూద్దాం.
గిప్ ఉహ్మ్ నిన్న ఎప్పినా మూవీ యుశిరా.
ఏ చూలదే
అది యూడు ఫస్ట్ అది యుశనాక వేరేద్ యుడ్
గుచ్చు లేశినా పేరు జేప్పండి.
ప్రమీలా అయిండ్ కో చీమ్మా పేరు.
ఉహుహ్
మూవీ రూల్జ్ లో ఉంది అది గూగుల్లో మూవి రూల్జ్ లో ఉంది.
మా ఇంటి బంగారం.
మా ఇంటి బంగారం జూషనా.
బావుందా ఎక్కడుంది యేవ్ ఏర్
మూవీ రూల్జ్ లో ఉంది.
హెచ్‌ పి లో లేదుగా
ఆ
హెచ్ డి లో లేదంట గా
ఏ ఏ ఎట్లునో ఒక అట్లా జూషనా నీన్ మూవీ రుజులనే ఇంటికాడ ఉన్నపుడే జూషనా. అక్క నేను ఆంటీ యూచనం.
ఉహుహ్
ఉహ్
ఆ
ఇంకా గీమ్ గీ మూవీ కూడా మంచి ఉందే ప్రీతమా అండ్ పెడ్రో
ఓ
థ్రిల్లర్ మూవీ అది
ఓహమో
ఉహ్
త్రిళ్ళర్ హర్రర్ చూద్దం
త్రిల్లర్ అంటే అంత ఎం ఉండదు గానీ బాగుంటది పన్నీగా ఉంటది కొంచెం కొంచెం థ్రిల్ ఉంటది
మ్ చూద్దాం రేపు
మ్ ఉ
మ్ హు హు
ఇంకా మరి చెప్పాలా
ఏం లేదే ఈగ
కాలీయా
కాలి ఖాలి మీరకాలు ఎప్పుడు ఎందుతాయో నేను ఎప్పుడు పట్టిస్తనో కింద కూ ర్చోవాలంటే పిచ్చిలేస్తుంది
ఎండకున్నా పట్టిచ్చేసేయ్
ఆ పట్టరళ్ళు మళ్ళీ పంపిస్తారు
ఎందుకు పంపిస్తారు పట్టుర్రు అను
అట్ల పట్టరాళ్లు
మ్
కెళ్ళి ఎవరెవరో వస్తుళ్ళు
కింద ఉండే ఉండా బుద్ది కాదు ఎండ కేడుంటవ్ చెట్ల కింద ఉన్నావా మ్ హు
యాప చెట్టు నేడుంది కానీ అ ఈ ఒక్క రోజు అయితే
అడ యస్ట్ ఓత్తది కూర్సోని ఊసోని
మ్ ట్ద బాగుంటది న
మ్ మీ ఇద్దరే జున్ను ఉంటే జున్నునీ తీసుకొని ఓత్తుంటివి
అ తీసుకొద్ధుని కానీ పడుకుంది బేట అందర్నీ ఆ అందర్నీ అల్సి పోగోటింది కానీ ఆమె అలసి పోలె
అళ్ళు అలిసిపోరు చిన్న పిల్లలు అళ్ళు ఏడ అలిసిపోతారు
ఆ అర్రే రామ ఏల్స్స్తది కొడుతది ఆమె ఏడుస్తది నన్ను కోడుతది ఆమె ఏడుత్తది ఎవరన్ ఇగ్ ఊకనే ఎవరైనా వేరే వాళ్ళ ఇంట్లో అక్కగాని పెద్దమ్మ గాని తిప్పిరనుకో ఏడుస్తది మళ్ళ ఆళ్ళ కాడికే ఇట్లా నాకెళ్ళి ఏడ్చుకుంట మ మా అమ్మా అనుకుంట ఆళ్ళ కాడికే పోద్ది ఎవర్రా అంటే నన్ను చూపిత్తది కొట్టిన అని
చిన్న దొంగ
వాళ్ళు కొట్టినా ఏడ్చుకుంట నన్నే చూపిత్తది నేను కొట్టినా నన్నే చూపిత్తది
మ్ మొన్న నన్ను చుపియ్యలే నైట్ల నిన్ను నన్ను
ఆ అంతే ఈగ ఫోన్ కోసం వంగి వంగి ఆ మెడలు పోతయ్ నడుమ్ పోద్ది ఒకసారి చూసి రాపోరాదు ఎండినయేమో
ఇప్పుడు ఎండయ అవి అవి సాయంత్రం దాకా అట్లనే ఉంచాలా.
ఇంత సీన్లే లేదు పాపా సాయంత్రం నా కంటే ఇ నాకు ఇ ఉందే
ఉంచేసి పొండ్రి పయనకి
నిన్న మొత్తం పెట్టింది ఇయాలకి ఇవాళ్ళ కొద్దిసేపు ఎండితే బావుంటదని ఉంచిన
లేదు అవి ఒక రెండు మూడు రోజులు ఎండ వోస్తారు ఎండల
దో అవసరం లేదు గలగల్లా అంటే?
గల గల అనాల మరి
అంటున్నాయే ఏమి నిన్ననే అన్నదే గలగల అని గాడిది
మ్ పంది నువ్వే
ఉరిస్తావ్
హ
ఉహు
వచ్చింద
ఉప్పు కప్పు రంబు తెల్ల తెల్ల గుండు
ఏ అది కాదు నొక్క పోలిక నుండు
అవునా
ఆ మరి ఆహ పద్యం కూడా రాదానే నీకు మహ్హ్హ్హ్
రాదు అయితే ఏం చేయమంటావు
ఏం చేయమాన్న పద్యం నేర్చుకోమంట
ఇప్పుడు నేర్చుకొని పోయి ఏం చేయాలి మా ఫ్లోర్ లో ఉండే వాళ్ళు చిన్న పిల్లలకి ట్యూషన్ చెప్పమన్నారే
పైసలు ఇతారట్నా
ఏమో
పైసలు ఇస్తా అంటే చెప్తాను
ఒక నెల ఉంటగా నన్న
అదే వన్ మంత్ పైసలు ఇయ్మను చెప్తాను డే కి టూ హండ్రెడ్
ఏ అంతేనా నానమ్మ
అరే ఆవ్
ఇంకా ఎండాలే ఏం ఎండుడే అమ్మ నాకు పిచ్చిలే
ఆహా ఎంది
ఇంకొ గంట సేపు
ఇంగంటసేపు ఉండుడు కాదు ఒక మధ్యాహ్నం టూ త్రీ వరకు ఉండు వెదర్ చేంజ్ అయితే అప్పుడు తీసుకపో పైకి
పైకి తీసుకెళ్ళడు మిల్లుకె ఇయ్యాల
అవునా
మ్మ
వెదర్ చేంజ్ అయితే డైరెక్ట్ తీసుకుపోయి ఆ టీ గిర్నీకి
ఆ
మంచిగా ఐతది అన్నట్టు లేకపోతే కారం అంతా ఖరాబ్ అయిపోతది అంటే కొంచెం పచ్చి పచ్చి ఉంటాయి
నేన్ చేస్త
ఉహు ఉహు లేవమ్మా
ఉ సరే
ఉ ఉ హు పాపా లాలీ హ
ఆంటీ అంకుల్ పోయిర స్కూల్ కి
పోయిర్రు అమ్మ అటు మాతోటి వచ్చింది టెంపుల్ కి టైం అవుతుందని జస్ట్ ఉ మొక్కేసి ఇంటికి వచ్చేసింది స్కూల్ స్కూల్ కి వెళ్ళిపోయింది
ఉ
నన్ను రమ్మన్నదే ఇలా అలా కొలీగ్ సార్ వస్తలేడని ఇగ అమ్మ ఒక్కతే కదా ఒక త్రీ డేస్ వస్తారా ఎవరైనా అన్నది నేన అన్న వన్ ఒక ఒక డేకి టూ హండ్రెడ్ ఇస్తా అంటే వస్తా అన్న
నా తల్లే
సరే రా అన్నది కానీ ఇక నేను టేపుల్కి వెళ్ళిపోయినా ఇగ తీసుకపోలే నన్ను ఇగ
పోపోయివ్ డే కి రెండు వందలు అంటే ఇంకేం పో ఆరు వందలు వస్తాయి
ఉహు చూద్దాం మనకి ఇంట్రెస్ట్ ఇంట్రెస్ట్ నీ బట్టి
దేనికి
ఇయాలా పడుకొని రేపు పోదామ అనుకో ఇ మంచిగా పడుకొని రే రేపటి నుంచి పోదాం అనుకున్నా గాని
ఉ
ఏమో చూద్దాం ఆడకపోయి చేసేది ఏం ఉండదు మళ్ళ ఫోను పట్టుకొని కుసునుడే నేను
ఉ
ఇగ ఏమన్నా పిల్లలకి చెప్పమంటే చెప్తా ఎక్కువ శాతం చెప్ మనది కాన్ని జస్ట్ కట్ట పట్టుకొని ఓవరాక్షన్ చేసుడే
ఉ
ఉ ఉఉ ఊ
కొంచెం పాట పాడు
ఆ హా
బాయ్ చెప్తాడు
అదేం పాటనే
పాడు అంటున్న
పాడు గజాల పాడు నువ్వు అందుకో నే నువ్వు పాడు నేను అందుకుంటా
ఆ గ్లాజరీ వాడం అల్లా ఓ షర్ట్
అబ్బా నీకు ఏమి రావా పాటలు అబ్బా ఓవరాక్షన్ చెయ్యకు
రావు
పాడుగాజాల పాడు
రావు రావు రావు అంటే పాడమంటుంది ఇది ఏంది
చ్ పాడుతే ఆవే వస్తాయి పాడు నువ్వే ఎడ్డి తప్పవి
ఉ
ఓ
హా
ఉ ఉ ఊ
పైన రొట్టె
ఇంకా చెప్పాలే ఏమన్న విశేషాలు హమ్
చెప్పమంటే చెప్పేది ఏమీ లేదు సోదర
చెప్పమ్మా చెప్పమ్మా పొ
అమో అంటుంది అయ్యో ఇపుడు ఏమో నెక్స్ట్ ది మర్చిపోయిన
చెప్పేసెయ్ అంటుంది నా ప్రాణం తప్పమ్మా తప్పమ్మా తప్పమ్మా
ప్పమా తప్పమా అంటుంది
ఓ వరటము
ఓ పోరాటం
ఏ ఆరాటమే ఆరాటమే నువ్వైం చేసిన బాగుంటుందని
పాడు పాడు
నిజాన్ని నీకేలా నీకేలా చెప్పను ఓకే బాయ్